ఆ నేతలక తిన్నావ మరి తినవా ఎక్కడ బయట కూర్చునా అచిండా
రలేరా సాయంత్రం అతని అన్నాడు
తాన్నా తనన తిన్నాడటన వాడు ఎం అయిన
తీ న్నా
మ పోయిలుగా ఇవి మేడం మ్మ్ మేడమ్ వాలు పొయ్యిలు గద
ఎటు వొయిల్లు ఎప్పుడు పోయిలు
మ్మ్ మ్మ్ పన్నెండే ఏమో అయితంది అనుకుంటా పదకొడు పన్మది అందర్ అంటే వదిన ముగ్గురు పిల్లలు
గాదే అటు వోవడానికి వచ్చినట్టున్నది
అదే రెండు మూడు రోలు పోయి ఉండోద్దాం రా అ
పోతది కానీ ఆడిగి పోతే మంచిగా ఉడద్ రా
ఆ
ఆడికిపోతే మంచిగా ఉండరు పోవడానికి ఏమున్నా పోతే ఓనీ గాని అంత ముందు పోతే నా పిల్లల కనీ గడ్డడా లేయ
అయో
మ్మ్ అయితే అట్ నుంచి డైరెక్ట్ ఎట్లా పోవాలా మే ఏడుకొచి ఇడో పూట్టుండీ డైరక్ పోతే ఎట్లా ఉంటుందని
అ ఏమో గానీ ఇడికచ్చి ఒక్ పూటోంది
ఉ అదే ఆ
మీ రెండు మూడు రోజులు ఉన్న తారట వాళ్ళురట వాళ్ళ పదిన వాళ్ళురట
అందుకే పోతానే పాల క్కడవ వస అయితే
ఆహా ఇక్కడ వ వెళ్ళక్కవాలిడి వెళ్ళటే ఆమె కూడా స్కూల్ స్టార్ట్ అయిారు అటగా
ఆ
టీచింగ్ చేస్తా నద
ఉ కానీ ఇప్పుడు పిల్లలను పిల్లగాని పట్టుకొని ఎట్లా పోతుంది
కావాలంటి రటో స్కూల్ కా
ఆ
లీవ్ పెట్టలేదంట లీవ్ అండి ఇది ఆ ఊరులోనే కదా
ఊ ఉళ్నే కరెక్టే రా మరి పిల్లల్ని పిల్లగాన్ని ఎట్ల తీసుకొనిపోతది అంటున్నా
ఈ వాళ్ళ ఇంటి దగ్గర పాలు ఇచ్చి కొద్దిసేపు పోయి మళ్ళా కొద్దిసేపు వత్తది కావచ్చు పాలకెడిసినప్పుడు ఆ అత్తమ్మ
ఎట్లయినా ఆయన బండి మీద పోయి ఆడ పోయి వత్తదిలే
ఆ ఎట్లయిన ఏ మళ్ళ అది దొరకదు ఇచ్ కంటాక్ట్ పెటిస్ చు కదక్క ఆ మళ్ళ పోతే కష్టం కదా
ఇప్పుడు గవర్నమెంట్ అన్నట్టు కాదా
ఉమ్ కాదు కదా
కదా
కాదు కాదు
మరి వీళ్లందరు గవర్మెంట్ గవర్మెంట్
ఏ లేదు గవర్నమెంట్ కాదు నేను ఒకసారి ఆయనని అడిగినా కదా
అడగినావా
ఆ అడుగుదా ఇట్లా వచ్చిందంటే లేదు ఇట్లా అప్లై చేసి అంటే పడ్డది కాదు అదే టీచర్లు లేక ఇచ్ అర్జెంట్ గా పోస్ట్లు ఇయలేక ఇట్లా కాంటాక్ట్ బేస్ కింద తీసుకు కున్న అన్నట్టు
అయితే నేనేమనుకుంటున్నాను నేను గవర్నమెంట్ ది కోసం అనుకుంటాండ్రా
లేదు లేదు గవర్నమెంట్ ది కాదు అది కాంట్రాక్ట్ బేసింగ్ అంత గవర్నమెంట్ మనకు అంత
ఆ గింత తొందరగా గవర్నమెంట్ వచ్చిందా. అని నేను అనుకున్నానా. అందు వాళ్ళ అందరూ గవర్మెంట్ గవర్నమెంట్ అని అనే గవర్నమెంట్ కి ఇంత తొందరగా వచ్చిందా అని అనుకున్నా నేను.
లే లేదు అంత చదివిందే ఉంటే ఇంత కస్టపడను కూడా కస్
ఆ మరి గింత మందికి ఒత్తలేదు. ఏమో ఇంత సడన్ గా ఇంత తొందరగా. తక్కువ
కాన్ కాంట్రాక్ట్ బేసి అప్పుడు అవు అది అక్క ఇది ఏమలా బసవ కంటే గూడ నేను అట్లనే అవుతున్న ఆ ఉన్నన్ని రోజులు చేసుకునుడే. కానీ అంటే మన మంచి ఉంటే ఉంటది కావచ్చు. కానీ కాంట్రాపర్మనెంట్ అయితేంటే చాలా సంవత్సరాలు చేసే వాటికి ఒకవేళ చఛా ఉంటేఅవుతుంది. పర్మనెంట్ లేకపోతే గట్లనే కాంటాక్ట్ వైస్ పిన్న గా అయితది
అంటే వాళ్లనుఉ ఉంచినన్ని రోజులు ఉంచ ఉ ఉండాలా లేకుంటే
ఆ అంతే ఆ అట్లా
అలిషత గోవుడేనా
ఆ తీశత బూడ ఉ ఆ ఉ ఆక
అంతేనా
ఆ అది కాంత బస్కినే మళ్ళ అలాంటిది ఆ ఆ అది కాంటాక్ట్ బేసిక్ నేమల్ల అలాంటిదిమనం విడిచిపట్టుకుంటే ఇట్లా లీవులు పెట్టుకుంటే ఇస్తారు లీవులు ఎందుకు ఇవ్వారు గాని. మళ్ళ మన చేతులర మనం కరబ్ చేసుకున్నట్టే కదా ఆ గట్ల పే రామ్ ఇప్పుడు జేస్కునే బాదు ఇప్పుడు మన మా అందరం ఇంటికాడ ఉండి ఏదో ఒకటి చేసుకుందాం
కరక్టే అది కూడా నిజమే ఇదిగోరూపాయి చేతులో ఉంటే అది వేరుంటది
ఆ
రూపాయి చేతులనే
కాద అక్కా ఈ రోజు ఒక వేళమనీకున్న అంటే డబ్బుల
ఉ బా నేనే టనా వో త ఉంటే బాగుో అనియ్యాడు పోమ్మని అంటాడు మళ్ళీ వద్దుఅంటాడు పోతానుంటలో చేతావా అంటడు
నువ్ నేర్చుకో మిషిన్ నే అది నీ దగ్గర నా చేతులారా వేస్ చేసుకోకు బావన అంతలావయితే రిక్వెస్ట్ చేసీ ఆమోటర్ కొనుక్కొచ్చుకొని నీ వరకు నువ్వు ఏం లేదు అక్క సిటీ కదా అక్క సిటీ కదా కుట్లు ఏయమ నాకూడా బాగా ఇదే ఉన్నాయేమో
ఏ ఇటు ర అన్నది ఏంటి ఏంటి ఏంటి ఏంటికిన్నాంక
నేను కూడా నేర్చుకుంటడా అంగ నేచంట
ఇట్లుండి చేసుకునే పని కదా
ఇట్డు నుండి చేసుకునే పని మనకు వచ్చిన పని కదా అక్క మనకు వచ్చిన పని ఎవరు నేర్చుకుంటాడని నేర్చుకుంటా అంటే అదే మంచిగా పర్ఫెక్ట్ అట్టయితే ఏముండ కాదు రోజ కు ఒకటి రెండు బ్లౌజులు కుట్టు ఉన్నా గూడ
మ్మ్ ఆ సరితక్క మంచిగ చేసుకున్నా అ
క్క అలా చూసి నేర్చుకుంటది అక్క మందం అక్క గుట్టుకుంటది మన మా అత్తమ్మకు గుట్టి పంపిత్తది మ్ బ్లౌజులు ఉంటే మ్మ్ అట్లయినా నయమే కదా
అక్కయి గుడుతదా
ఆ అక్కయ్య గుట్టుకుంటది ఆ మా అత్తమ్మయ ఆ కుడతది కుడతది కుట్టి పంపించిన మన్నా ఐదారు గల మ్మ్ హ్మ్ ఏ నా ఇగ ట్రై చేయలేదు ట్లా ట్రై చేయలేదు ఒక్కసారి ఆ అక్కయ్య ట్రై చేసుకున్నది నడిపక్కయ్య ట్రై చేసుకున్న ప్చ్ అండే ఫస్ట్ మాముల్ ఇట్లా రా జాకిడ్ కుట్నాంక లైంగ్ కు ట్రై చేత్తంది ఇప్పుడు లైనింగే ఫస్ట్ కుడితే చీరల్లా వేస్ట్ అయితది గదా బ్లౌజు అనీ ఆట్ల చూస్తనే మొన్న య ఎల్లుండి థర్టీ కి మ్యారేజ్ అయిందని అట్లా ట్రై చేస్తాను
అయితే అయితే ఏదో ఏదో ఒకటి
తిన్నారా రా
తిన్నమ్ అక్క ఇగ పోద్దునా తిన్నదే
చిన్నపిల్ల పనుకున్నాదా
ఏ లేదు ఇవరగ తినిపిచ్చినా పాపకి ఇ ఫ్రీ అయినా చూనిదవానే
హ్మ్ హు అంతేనా పండుకున్నాదా ఆడతాందా ఇనా చేయలేర నిన్న నైట్ చే నైట్ చేసి కొద్సేపు మాట్లాడినా పిల్లలతోనే మాట్లాడినా కొద్ది సేపు
మాట్లాడిల్ల
ఇ వాళ్ళు మాట్లాడతారా వాళ్ళు బిజీ
ఆడు మృతా గాడు ఎటుపోతానువరా అంటే
ఆ
మళ్ళ పది రోజుల అమ్మమ్మల్లు ఇంటికి పోతానన్నాడు ఎన్ని రోజులకి అత్తవ్ అంటే పది రోజులకి అత్తఅన్నాడు
ప ఇ రోజులకు రాని ఇరవై రోజులలకు రాని వాళ్ళది గదే
చిన్న
న హ్మ్
ఎవరో ఉన్నారు
ఆ అ
టీ వస్తాలేదా
ఉమ ఉమ
లో అక్క ఆ వత్తాన అంటే ఇప్పుడు నీ సెల్లో బ్యాలె లేవా వైఫై యా
లేదురా ఉన్నాయి
న మరి అప్పుడు అక్కకు ఫోన్ ఎలాంట కలుస్తలేదా అన్న
లేదు సిగ్నల్ లేదట అక్క అక్కకే సిగ్నే ఆ వచ్చింది ఫోన్ చేసి న నేను
చేసిన వచ్చినాను
ఆ వచ్చినానన్నది సిగ్నల్ లేదురా నేను ఇ టుపోయినా సిగ్నల్ లేదా అనంటే ఆ సరే పచ్చడి నేనేడ పెట్టి దేవో ఇంటికాడ అత్తమ్మోళ్ళింటికాడ మామిడికాయలు ఉన్నయ్ తీస్కోపో తీస్కోపో అని బావ ఫోన్ చే ట బవట బవ వీలు కాకటు పోక కాయలన్ని మరి కరాబయినయో పడుతుందిన్నరిగ తెల్వదిగ చెట్టున్నాది కానీ తీయటిదున్నయి పుల్లాటిదున్నది కానీ
ఏడున్నవ్ ఎందుకు పుల్లటిది కొట్టేషిల్లా
ఆ అది వేరేవాళ్ళింటి ఏడున్నానంటే అది కట్ చే అది కొట్టేషిల్లా
ఆహాహా పెద్దమ్మోళ్ళు పెట్టుకోరా ఎప్పటికి మరి పచ్చడ
ఇప్పుడు పెట్టిల్లట కదా
పెద్దమ్మోల్ పెట్టిల ఆహా ఆ రోజు వదిన పెట్టిందా ఆ అదే ఆ రోజు అదే ఇంటికచ్చి కత్తిపీట అడక్కపోయింది కత్తి కత్తి ఆడక్కపోయింది పెట్టిల్లా అహా మరు పెట్టావ్ ను నీకద్దా
ఆ
నువ్వు పెటుకోవాకే ఎప్పుడన్
నేనెప్పుడూ అ ఇగ అమ్మ పెడితేనే తీసుకోదత్త
అవునా
ఆ ఇక నే నాట ఎప్పుడుొస్తానా
ఏ రా రాక ఈ మధ్యల రాక చాన్
ఉ అప్పుడు గ అప్పుడు వచ్చింది నేలయితాంది కావచ్చు మ్ అన్నయిరు కూడప్పుడు వత్తిని
చల ఫోన్ జేత్తల
ఆ చేద్ద ఇగ చాట్ చేసుకుంటాం ఫోన్లు తక్కువ
ఆ ఇ అది నేను చార్ చేసుకున్నా ఆ మంచినే ఉన్నాడు రా
అంతే
ఇంకాపోతే ఆ కుట్లిప్పుతే కొంత మనదాక ని మ
ఇమా అంత కొ వ కూడా తీసుకోవాల
అగా అదే బరువుల్గిట్ల లేపొద్ లేవాట్దు
వివ పడ్డదు లోపలకి అన్ని కుట్లు పడ్డాయి కదా అవునవును లోపలకి అన్ని కుట్లు పడ్డాయి కదా అక్క మళ్ళా చానా అంట చాలా జాగ్రత్ త్తగాఉండాలి మరి మరి డ్యూటీకి పిన్నికి ఇట్లా పోతాంది కావచ్చు
ఏం మొత్తం ఇల్ అద్రగ న నడగలేదు
ఆ ఈ టెన్డేస్ దాటింది కదా నేను కూడా అడగలె నిన్న మాట్లాడిన క్యాజువల్ గా బాబాయ్ తోటె మాట్లాడినా
ఆ
అటికనే ఎట్లున్నవ్ బావ అంటే ఇట్లలాస్పిటల్ పోతాను రా అని చెప్పిండు ఇక జాగ్రత్త బాబాయ్ అంటె సరేరా మంచిగనే ఉన్నా అనన్నాడు
ఏ బాబు ఏడ ఆగుతాండు
ఇగ కొంచెం ప్లేడ్ అని మగవాళ్ళది ఆడవాళ్ళది తేడా ఉంటది కదా అక్క ఎవళ్ళు చేసిన పనికి వాళ్ళు ఆ
ఆ అ ఆ దబ దబ నడుసుడు
ధబ ధబ నడుసు చూడ సరే అక్క
సరేరా